హలో
ఏం చేస్ నవే
హలో
పిసలే
వినిపిస్తుంది ఏం చేస్తున తిన్నావా
ఇ మరి
హలో
తిన్నా కూర్చున్నా
ఏంకురా
శి
ఏంకురా అదివారం
చికెన్
సోయాబీన్
తిన్న రా మరి
లేదే ఇప్పుడే అయితుంది బిర్యానీ లాగా మిల్లీ మేకర్స్ బిర్యానీ
వెజిటేబుల్ బిర్యానీ
మేము లే ఈ రోజు ఆదివారం కదా లేవడమే మిల్లీ మేకర్ బిర్యానీ అది కూడా మా నరాంటి ఆ ఇలావండి ఎంత చెప్ప పడుకుంటారా అడుసుకుంటూ వస్తే దెబ్బలో ఇజకు సున్నా నేను హ
హ
పంచకాయ తీసుకొచ్చి ఇచ్చింది పదకొండు అప్పటికి లెవెన్ ఫిఫ్టీ ఎట్ల అయితుంది పదకొడు యాభై ఎలా బరు ముబయి కీ ఒక అమ్మాయి ఇంటిక్ పోయిందే దిఅద్ స్లేమ అంటే రేపట్నుంచి ప్రిపరేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఎందుకు బనికి రాదు కని పెడుతున్నారు వాళ్ళు
హమ్
మేము వెళ్ళొద్దు ఇంగా నేనేమో ఇంటికి రాలేనంత దూరము ఇ వెళ్ళొద్దు రూమ్లోనే ఉందాం అనుకుంటి అయితే ఎస్ ఇంగా అ అమ్మాయి వన్ వారం రోజులు కదా ఏం జేయాలే ఎగ్జామ్స్ ఎవడ్ రాత్తడని ఇంటిక్ పోయింది మరి ఇంట్లో వాళ్ళు దేవున్ దగ్గరికి వెళ్తున్నారంట శిరిడి
అవునా
ఇఅమ్మాయ్ గూడ ఎళ్ళిపోయింది అయితే ఇందాకే జస్ట్ ఎప్పుడూ ఒకా ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలు అయితుంది
హమ్
సార్ బస్ సేజ్ చేశ్నాడ్ గ్రూప్ లో సీ ఫోర్త్ ట ఫోర్, ఫైవ్, సిక్స్ అంటే గురువారం, శుక్రవారం, శనివారం ప్రాక్టికల్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ అయిపోయినంక సండ్ ఆదివారం లేదు మళ్ళీ సోమవారం ఎనిమిదో తారీఖు నించి ప్రిపరేటరీ ఎగ్జామ్స్ పెడతామనీ గ్రూప్ లో మెసేజ్ చేసి న్డు సో రేపూ రేపున్న ప్రిపరేటరీ ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ వీక్ షిఫ్ట్ ఐనయ్ మాకదే కావాలి ఇప్పుడు ప్ ప్ ప్రాక్టికల్స్ కి ముందు ప్రిపరేటరీ పెడితే మేము ఇంటికి పోలేము ఎందుకంటె ప్రాక్ట్ ర్టికల్స్ ఇంపార్టెంట్ మాక్ ఇక్కడ ఇంటికి పోలేమూ ఇడా ఉండ్లేము ఇప్పుడు మంచిగా ప్రక్ ఆర్టికల్స్ డేట్ ఒచ్చింది అదీ కంప్లీట్ చేస్కోని ఇ ఎటోల్లు అట్ ఎల్లిపోవచ్చి ఇంగ ఆ ప్రిపరేటరీకి ఉండాల్సిన అవసరం లేదు
అంటే ఇప్పుడు ఎళ్తున్నావ అయిపోగానే ప్రాక్టికల్స్
హమ్ వెళ్తహ్
ఎన్ని డేస్ వన్ వీకా
ఐత్తుకే ఎళ్తాను మ్ ట్వంటి టూకి ఇరవై రెండో తారీఖు నుంచి మెయిన్ ఎగ్జామ్స్ అన్మాట్ ట అంటే ఇంగా ట్వంటీకి రిటర్న్ ఒస్త
ఆహా కే ఓకే ఇంకేంది పండుగో
హూమ్
పండుగో ఎంజోయ్ పండుగో
అంతే ఇంకా అమ్మాయి ఇంటికి పోయింది ఇంటికెళ్ళింది ఇంకా చూసుకోలే మెసేజ్ నేనే ఫోన్ చేసి చెప్పినా తే ఇంగ కేన్స్ ల్ చేసుకుంది వెళ్లేేది
నమారమే
ఈ రోజు ఈ రోజే వెళ్లింద ఇంగ ఈ రోజే ఏం వస్తాది
రేపట్లో వస్తుంది వచ్చు
ఉ రేపు రాదు బుధవారం వస్తుంది అది ముచ్చట మేము ఏమో మిల్లి మీేకర్ కర్రీ వండుకుంటున్నాం బాగుంది స్మెల్ చెప్పాలా ఎలా చేయాలో
ఏం చేసడే
మిల్లీ మేకర్ కర్రీ కూరా బిర్యానీ
ఆ ఆ చెప్తావా ఈ ఉట్టి చికెన్ చేసింది రెండు సూపర్ టేస్ట్ అయినాయి
సూపర్ టేస్ట్ అయింద
ఆ సు సూపర్ అంటే సూపర్
ఆ
మంచిగా తిన్న టైట్ అయింది
మంచిగా తిన్నావా ఆ
ఇంకా మరీ చెప్పాలా
నువ్వే చెప్పాలి
ఏం చెప్పాలి నేను ఎం చెప్పాలి ఏదైనా సాంగ్ పాడురా
పాడు నువ్వు పాడితే నేను వద్దంటానా
ఊ పాడు గజాలా పాడు
నువ్వు పాడు నేను వింటాను
సరే ఆగు
ఏదో పెట్టినావు వీడియో స్నాప్ లో
అది చెట్టు కొట్టేసి రే బాదం చెట్టు
ఎందుకు
అది అది ఒక సైడ్ వంగింది టూ ఫ్లోర్స్ కన్నా పెద్దగా ఉన్నది ఇటు బగ్గగాలి వచ్చింది అనుకో ఇటే పడుతుంది డైరెక్ట్
అవును
మొత్తం బంగ్ళ పైన పడితే బంగ్ళ ఇరుగుతుది అతా అట్లా ఉందది బాగా, సాస్రాలు అవి ఇగా మామిడి చెట్టు కొంచెం ఇరిగి ఉండనే మొదలు అది మొ, మొత్తం అంగిపోయింది మొన్న గాలి వచ్చుడుకు, ఇకా అట్లా అవి ఐ, అయితే మళ్ళా ప్రాబ్లం అయ్యితాది అన్నట్టు కొట్టేసిరు, పెద్ద చెట్టు, నీడ అంతం పోయింది రూమ్ లోకి మొత్తం వెల్తురు వస్తుంది,
ఏం కాదులే, అది ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే కదా,
అందుకనే కోటేసినూరు. పెద్ద ఓలాన్న మీద పడితే ఈ డైరెక్ట్ పోవుడే ఉంటంది,
అహ
ఓళ్ళ మీద పడలే మంచిగానే పడ్డది అటు సైడు వరి సైడు,
కాయల్ లేవ దానికి, కాయలు అయితాయి ఇప్పుడు ఈ టైమ్ లా, ఇప్పుడు కాస్త ఏ మళ్ళీ, మా దగ్గర బాదాం చెట్లకు గాస్తున్నాయి
హు
కాస్తే ఇప్పుడు కాస్తే వస్తున్నాయి కాన్ని అవి అంతకు ముందు కూడా పండ్లు మస్త్ అన్ని కింద పడిపోడే,
ఈతకాయల్ ఏ చెప్పడం మర్చిపోయా మా రూమ్ దగ్గరా, రెండు ఈతకాయల చెట్లు ఉన్నాయి మా రూమ్ దగ్గర, ఈవ్నింగ్ వాక్, కింగ్ పోయి, చూస్ చూస్ త ఈత కాయలు, ఊ రెండు చెట్లు చేట్లున్నాయి అంటే అవి కొంచెం దూరంలో ఒకక్కటే ఒకక్కటి,
అదే రోజు నాది నాది పండ్లు తీయి
ఏం తిన్లేదంటే ముంజకాయలు తినలేదు ఈతకాయలు ఆ చెక్కు గీసి పోయి తాగుత్తా
అదే నువ్వేగీసుకో ఆ ఆంటి మన ఓనరు ఉన్నది చూడు ఆ అంటీని గీయిమాను
లే లే అ అంటీ మీద జోక్లు ఎయద్దే అంటీ మంచిది
అరే జస్ట్ కిడ్డింగ్
పొద్దుని వచ్చి ఆంటీ నే లేపింనను నిద్ర ఏ ఎద్దులో ఎంతసేపు పడుకుంటావు ఇంకా పన్నెండు అయితుందిలే నే లేపింది దెబ్బ ఆంటీ కింద నుంచి అరుచుకుంటూ వస్తే నేను ఒ లీకి పడి లేష్ కుసు జున్ననీ తెలుసా మరు అబ్బాయి నవ్వుతా ఉంది రవుత ఉంది మా రూమ్ ముంబై ఉ నే రాగి పంట ఏస్తారేమో వీల్లి ఇక్కడ సైడ్ రాగి బాగా పండిస్ తరు మా రూమ్ దగ్గర వాళ్ళది పొలం ఉంది ఆ
ఉ
హలో
లేవలేదా అప్పటి వరకు ఆమె ముందే లేసిందా
ఎవరు ఏం మాట్లాడుతున్నావు అర్ధం కాట్లే నాకు అర్ధం కావట్లేదే హలో
ఉంది
ఊ ఉ అంటావు నాకేం అర్ధం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావో
నటిస్తుంద హలో
విన్పియా
హలో రిషి
ఆ వినిపిన్ ట్లేదా
అలమంటలే ఊ అంటున్నా అంతే
నువ్వే ఉ హలో ఉ అంటున్నావు ను నీ కే వినిపించట్లే
లేను హలో హలో అంటూనే ఉన్నా
నా
చెప్పు మరి ఎందుకు
సన్స్క్రీన్ సన్స్క్రీన్ బీకా అన్స్
నాకు కూడా చెప్ప అప్పడులు ఒక టిప్పు
సన్స్క్రీన్ సీక్రెట్
వాడుకో నాకొద్దులే
ను రజనా ఆల్మండ్
తిన్నావా మరి ఇంతకీ ఓకే
తిన్నా పందిలోకి ఇప్పడు ఇప్పుడు ఏం అడతలేననే
ఏం చేస్తున్నావ్ ఏం వాడతలేను అసలు మొహన్నికి ఏం పెడతలే మ్మ్
మీ సైడ్ సిగ్నల్ కట్ లేదనుకుంటా
ఫైవ్ జీ ఉంది మీకాడే లేదు
నాకడ ఫైవ్ జి ప్లస్ ఉంది
ఆ నా కడ కూడా
మరి ఏంటి ప్రాబ్లం
ఆ
అలా నేరడు పండ్లు వచ్చినాయి నేరడు కాయలు
తిను నాక్కడ పనసకాయలున్నాయి నాకు ఆడ పనసకాయలు ఉన్నాయి నీకు ఆడ లేవు
పనసకాయలు ఉన్నాయి ఇడ కూడా మూర్తి మామూళ్ల ఇంటికాడ ఉన్నాయి మొత్తం అవే అవి పండ్లు మక్కాల కొంచెం మంచిగా అయినాయి కానీ పండ్లు మక్కల మూర్తి మామ తీసుకొత్తడిగా ఏమో చెప్పలేం నీ అనుకుంటున్నా
మ్మ్ తీసుకొస్తాడులే
గమప గరిసా గమప గరిసా
పాడు
అది ఎట్లనో ఉంటదిగా గమప గరిసా గమప గరిసా సానీ నీ నీ నీ దని దని దని పదపా పదపిసా పదపిసా ఆ ఫుల్ ఫన్నీ ఉండేది.
పదనిసా పదనిసా
పదనిస కాదు పద పిసా పద పిసా నూ పిసా
సరేలే నేనేం నేర్చుకోలేదు నాకు రాదు ఆ పాట.
కాదు పడపిసా పద పిసదానివే ను పిసదానివి ను చుడ్లేవ్ సక్కగా
నువ్వు నేన్ ఒకటే.
మ్
అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి మాకు సెలవులు వస్తయి.
ఈ జూన్ ట్వెల్వ్కి స్టార్ట్ అయితయి కదా స్కూల్స్
నేను పోయేది ఎనిమిదో తారీక్కి కదా అంటే సిక్స్త్కే వెళ్ళొచ్చు ఆరో తారీఖే వెళ్ళొచ్చులే గాని ఆ రోజు వెళ్ళడానికి అవ్వదు ఎక్కువ రైట్ ఉంటది కదా
మ్
శనివారం. అందుకే సోమవారం వెళ్దామని అనుకుంటున్నా.